బావున్నారా
మ్ నేను బాగున్నా మీరు బాగున్నార
అ బాగున్నాం
ఏం జేషున్నారు
ఈవెనింగ్ అలా పడుకొని ఎలాదితున్నా
సేదదీరుతున్నారు ఇంకే మరి నీకు ఇష్టమైన వంటకం ఏంది
ఆ
ఆ న వంటక మంటన్ని తింటాను
వంట
ట టమాటో కఫీ గొంగూర పచ్చడి
ఊహు నేను హాస్టల్ కి పోనప్పుడు గోంగూరు చట్నీ వస్తతే ఇంట్లో తినేదాన్ని గాదు ఇప్పుడు అసలు చేపచ్చుకొని మరీ తింటనా ఇంటికి బోయినప్పుడు సరే
మ్మ్ నాకు బావుంటుంది దంచుకుంటే
పప్పలు వాడ్చ్కోన్ కూడా
ఆ హ్మ్ హ్మ్ జరా లాస్ట్ లో పచ్చి ఎరగడ్లు వేస్తారు అప్పుడు బావుంటది చిన్నగా వేస్కోని బ్రేషు మ్మ్ ఇంకేం మరి
వాళ్ళకి అయిపోయింది కదా వైవో ఏం సి వాళ్ళకి ఇంకా కొంతమందికి ఉన్నాయోమో కాద
అవును ఇంకా కొంతమందికి ఉన్నట్టుంది చాలా మందికి అయ్ పోయింది లాస్ట్ సబ్మిట్ చేసినోళ్లకు ఉన్నటుంది నాకు తెలుసు అ
మ్మ్
అట్లా ఇంకా మిగిలినట్టున్నారు నాక్ తెల్స్విన్ వాళ్ళందరూ చానా మంది పోయిన్నారు ఒక పాప మాత్రం పోలే
ఇక్కడ కూడా అమ్మా పీజీ లో ఒక్కమ్మాయి ఉంటే ఈరోజు
మల్ వచ్చింది అనుకున్నారా హ్మ్ మీరేం చేస్తారు ఎంబిఎ తర్వాత
ఏంబిఎ తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అటెండ్
హ్మ్ హు
లేదంటే చూడాలి ఏవైనా
వాక్ ఇన్ డైల్స్ మనకి చాలా ఉన్నాయి. కంపెనీషు మీ వాళ్లకి పని మనక్ పెట్ లీవు ఏవి ఎట్లా చేయలో అంతే తెలుస్కుంటే బాగున్
హ్మ్
కొంచెం మ్మ్ గింతే స్టూల్ చెయ్యాల్గాని ఉంటుంది గానీ ఎట్లా చేయాలో తెలిదు అది హైలెట్ మ్మ్
అ
మ్మ్
మీరెక్కడికి వెళ్ళరా
ఖుషీ ఆలోచన లేదు వచ్చినా కాాలంటే పోతాం మంచిగా జాబ్ వచ్చిదాకా అ రాకనే పోయి ఎతుకోవడం అన్నిీ చాలా పంచాయత అ దేశ ఆడు ఉండేకే సగం కష్టం మళ్ళీ ఎతుక్కక్కొని చూసుకుంటే అది ఇంంగా కష్టం అయితది ఫస్ట్ మనకు ఆ ప్లేస్ అలవాటు అయ్యేకే కష్ట
ఇంకా బ్యాంగళూరు వెళ్తావా
న ఏమనుకోదడ జాబ స్టార్టింగ్ వ్యదంటే
అంటే ఆ ఇంటర్వ్యూస్ కట్టంలో అట్లా ఇంట్లోనే ఉంటారా
వాక్ ఇన్ డ్రైవ్స్ ఎక్కడ అన్న కండెక్ట్ చేస్తే అప్పుడు పోతా
అ
అ చె ఇం అ
అ
మంచి రోల్ అయితే చాలు ఎక్కువ సాలరీ కూడా అవసరంలా నాక్ తగ్గట్టు రోల్ దొరకడం కోసం మ్మ్ అదోటి తక్కువ ఇంకా గ్యారెంటీ ఇచ్చేసినారు ఇంట్లో చెయ్యంలే టటుూ త్రీ ఇయర్స్ అసల్ మేమ్ పట్టించుకోములేన్నారు దానికి సాల్లే సంతోషం అంటి ము మొన్నని అగ్రిమెంట్ రాసించించి పగిరదు అధో బాధ మళ్ళీ కనిపెట్నోలని తన్నళ్ల ఫస్ట్
నాక్ మాస్ ఫస్ట్ మా అక్క ఉంది కాబట్టి కొంచెం సేఫ్
ఆ
అక్కుంది కాబట్టి నేను సేప్
చాలా సేఫ్ ఆ అక్క వాళ్ళకి బిరిగ్గా కాగూడదని మా అక్క కైనన్కె తెలిసింది
హ్మ
అప్పుడు అమ్మాయి ఎల్లిపోతుంది అనుకుంటే అయ్యో ఉన్నప్పుడే మేలే అనిపించింది మళ్ళీ
ఇంకా మా అక్క చేసేది ఒక జనవరి ఫిబ్రవరి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమో అంటున్నారు
ఆహ ఆల్రెడీ చూసినారా చూసుకోవల్ల ఇంకా
ఏమో మా అక్కకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు మా అన్నకి తెలుసు మాఅన్న కూడా ఏమన్నా ఇలా ఒప్పుకున్నాడు మొన్ననే మాట్లాడ్నాడు కూడా మాతో
అవునా ఇతెలిదు నాకు వావ్ ఇంకేమయితే సెట్
ఇంతే నేను ఇంట్లో అే మీరు ఇంట్ ఏమంటారు మ్మ్ హ్మ్ ఇంకా ఆల్రెడీ డౌట్ వాస్ వచ్చింటుంది మా అమ్మకి తినాదనికి తన్ పూర్తిగా తెలియదు
ఏమ అందలేడి ఎట్లా దాచొస్తాంది వెలుదు మ్మ్ జాబ్ పోతే ఏద ఒకటి అంటారు
హ్మ
దాని దానికి కూడా ఇంకా వాళ్ళకి ఏం రైట్ లేదు
మ్మ్ కానీ బయట చూస్తా ఉన్నారు వాళ్ళు అంటే ఎవరెరు వస్తారు కదా మమ్మల్ని అడుగుతారు
అయ్యయ్యో
ఎవరికి ఏం చెప్పలేదు ఇప్పుడు చేయమని చెప్తామ అన్నారు
మ్మ్ అంతేగా ఇప్పుడు చెయ్యము అని చెప్తాం అది అందరికి
ఆ ఇప్పుడే చెయము పిల్లకి
మ్మ్ బయట అమ్మాయి కరువలో కరు నక్ తెల్సి అందుకే అందరూ పట్టుకొని అలాగతున్నారు అమ్మాయి దొరికితే చాలు అని పెళ్లి చేసుకునే వాళ్ళు హ్మ్ మ్మ్ మీరే చెప్పింది ఇంట్లో వాళ్ళకా
ఇంట్లోవాళ్ళకి మేమ ఆల్రెడీ అట్ల ఒకటి చేసి పెంట చేసిన
అట్లే డైరెక్ట్ చెప్పేయంది ఏమై ఏమైతుంది గాని ఏమన్న అయితే చూసుకుందాం మళ్ళీ తెలిస్తే తెల్సని హ్మ్ తలుచుకుంటారు వాళ్ళు ద్దరు పెళ్ళి చేసుకోని హ్మ్
అప్పుడే నందిని కూడా బయట చెప్ప ఇట్లా వాళ్ళ క్లాస్ అమ్మాయి అడిగింది ది మీరిద్దరు లవర్స్ ఆ అని మంత లేక్ ఇచ్చినందుకు
ఎవరిసలా ఆస ఉన్నా
కౌం కాల ఫినాన్స్మ్యి పొట్టిగా
ఆ
బా చదువుతుంది అమ్మాయి అడిగిందంట
ఏమని అడిగింది
ఫ్లవర్సా అని అడిగింటే కాదు పెళ్లి చేేసు లతీస్ నందిని
ఆహా హ్మ్
హ్మ్ కాదు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఎవరు చెప్పకు అని చెప్పిందంట
అది ఎప్పుడో జరిగింది అ అబ్బప్పు
నిన్ననే ఏదో చెప్పే ఈరోజు
అవును ఏమి ఊహు ఒకమ్మాయి ఆష్ తేమ్ అ ఆ అమ్మాయే ముందు అడిగంటె అవును మేం పెళ్లి చెస్ ఇదినము ఎవరికి చెప్పద్దు అని ముందే చెప్పింది మళ్ళీ అడిగినట్టుంది తడి మ్మ్ అట్లా చెప్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అప్పుడు మూసుకొని ఉండొచ్చు మ్మ్
మ్మ్
మనద్ మన మీదున్న డ్రెస్ట్ మనం ఏం చేస్తానమో దానికన్నా పక్కనొల్ల మీదే మీద ఎక్కువ
తవుడు అడిగిందంట విజయానికి మమ్మల్నిద్దర్ని
ఉమ్ మొత్తం కాలేజ్ అందాం అవుతుంది మీ ఇద్దరిది
ఎవరెవరు అన్నారు
అంతే చాలా మంది అంటాండ్రి వసల ఉ
మామూలుగా అట్లా తిరుగుతా ఉంటే కనిపిస్తాంటే అంట అంటే
ఆ అంతే వాళ్లు లోకులు కాకులు ఏం చేయలేం అదేదో వాళ్ల జీవితం మీద పెట్టు కమిటీ ఈ పాటికి వాళ్ళు ఎప్పుడూ ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయింది
ఉమ్
అంతే వాళ్ళకి అదో ఇంట్రెస్ట్ పనిలేనోళ్ళకి ఏదో ఒకటి ఇంట్రెస్ట్ అన్నట్టు
ఇప్పుడు ఎస్ ఎస్ టి సి జి యల్ పడింది అప్లై చేస్తారా
అవునేం తెలీదు ఎస్ ఎస్
పడింది గదా గ్రూప్ వన్ సమ్తింగ్ అలా ఎస్ ఎస్ సి సి జి యల్ ఏ
ఆహా విన్లా యాక్చువల్లీ
ఉమ్ జల్దీ అయిపోతే అప్లై చెయ్యళ్ల
మీరే ముందుసారి చేసినారు గదా అదేమైంది
అయ్యఏమైందో చూళ్ళే రిజల్ట్ లాగిన్ అయ్ ఇంకా పోయినట్టే గదా అని అంతేం ప్రిపేర్ కాలే కాబ్బటి
ఒకసారి చెక్ చేసుకో ఉంటే ఏమన్నా
మామూల్గా మెయిల్ కి వస్తుంది ఏం
ఊ ఉ అదే మేబీ ఓచ్ ఏ టై చేసొచ్చా ఇప్పుడు వచ్చింది ఏ
వస్తా
వెయిట్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు
ఉమ్ వినిపించలే వినిపిస్తాంది కానీ లేట్ గా వినిపిస్తాంది
నీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు
ఓకే మీ కూడా ధన్యవాదములు
ఊ
హ్మ్
నింషాలు అయ్యింద్